హలో
ఆ అక్క బాగున్నావా.
ఆ బాగుంటున్నా బాగుంటున్నావా.
ఏంటి అక్క ఈ మధ్య అసలు ఫోన్ లేదు ఏం లేదు.
పిల్లలకి హాలిడేస్ కదరా ఇంట్లో సరిపోతుంది. అసలు
నేను అనుకున్నా కదా పిల్లలకి ఎగ్జామ్స్ ఏమో ఇంకా ఇంట్లో చెప్తుందిగా ట్యూషన్ సరేలే అని నేను అనుకున్నా.
ఆహహా ఇది ట్రిప్ క్ వెళ్దాం ట్రిప్ కి వెళ్దాం అంటున్నారు పిల్లలు
అవునా మరి రండి మరి
కానీ మీ దగ్గర పొల్యూషన్ బాగుంది.
సిటీ లో కామన్ అక్క ఈ హైదరాబాద్ సిటీస్ లో కామన్ గని మరి హా హాలిడేస్ ఒక టెన్ డేస్ వన్ మంత్ ఉంటారుగా మీరు ఎక్కువ ఉండరు కదా.
అవునవును దట్ హైదరాబాద్ లో చాలా ప్లేసెస్. ఉంటాయి. కదా పిల్లలు వండర్లా వెళ్దాం మమ్మీ వండర్లా వెళ్దాం అంటున్నారు.
ఇప్పుడు హాలిడేస్ లో ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ ఇంకా బాగా టూర్లే ఉంటాయి కదా.
అవునవును వేకిల్ ఒకటి మాట్లాడాలి అబ్బా వేకిల్ ఒకటి మాట్లాడాలి. పిల్లలు మమ్మీ పార్క్ జూ పార్క్ వెళ్దాం మమ్మీ మమ్మీ వండర్లా వెళ్దాం మమ్మీ అని ఊరికే అడుగుతున్నారు.
ఆ ఇంక ఎన్ని మంత్స్ ఉన్నాయి అక్క ఓ త్రీ మంత్స్ ను హాలిడేస్.
ఆ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి సమ్మర్ హాలిడేస్ కదా.
ఆ అవునులే ఇంకా త్రీ మంత్స్ వరకు కదా అందుకే వాళ్ళకి బోర్ కొడుతుంది. నేను అదే అనుకుంటున్నా మేము కూడా ప్లాన్ చేసుకుంటున్నాం ఒకళ మీరు వస్తే అందరం కలిసి వెళ్దాం.
మేమి అంటే ఈయనకు కూడా లీవ్ ఉండాలి కదా చూసి ఈయన లీవ్ ఉన్న టైం లో చూసి తీ వెళ్దామని చూస్తున్నాము.
అది ఒకసారి అడగండి. ఇంట్లో అడిగి మీరు కన్ఫామ్ అయితే నాకు చెప్పారుంకో టెన్ డేస్ ముందు ఇట్లా వస్తున్నారా అంటే మేము కూడా ఎక్కడెక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకోవచ్చు.
ఓకే ఓకే చెప్తానుమ్బ కంపల్సరీ చెప్తాను.
ఆ కాపోతే ఇక్కడ పొల్యూషన్ వండర్లా వెళ్ళాము. జూ పార్క్ ఎళ్ళాము.
ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీస్. స్లో అన్ని మూవీది కూడా సీన్స్ కూడా అందులోనే చేస్తారట కదా.
అవునక్క కానీ మేము వెళ్ళలేదు. దానికైతే ఎప్పుడు వెళ్ళలే మరి మేము.
ఆ విన్నాను ఫ్రెండ్స్ చెప్పారు.
ఆ బాగుంటదంట చాలా మంది చాలా మంది చెప్పారు. సూపర్ ఉంటది లోపడ అన్ని ఉంటాయి ఏరోప్లేన్ లా ఇట్లా షూటింగ్ అంతా అక్కడే తీస్తారు కదా చాలా బాగుంటది అని చెప్పారు.
ఇక్కడ ఇప్పుడు ట్రైన్ ఉంటదంట లోపల అంటే కొంతమంది నడవలేరు కదా అంత దూరం లాంగ్ అంటే అంటే లోపల ట్రైన్ ఉంటదంట. ఆ ట్రైనే మొత్తం మనల్ని తిప్పి చూపిస్తదట.
కానీ టూ డేస్ పడుతది అని అనుకుంటున్నా నేనతే అయితే మరి వెళ్ళలేదు కదా టూ డేస్ అనుకుంట లోపటి తిరగడానికి అవున
అవునువును్వు టూ డేస్ పడుతుదంట మేము వెళ్ళాలి బాహుబలి సెర్చ్ కూడా అక్కడే ఉంటాయంట
అవునంట చాలా ఉ
కి సంబంధించి అక్కడే సెట్స్ ఉంటాయంట సాంగ్స్ కూడా
చాలా అక్కడే తీస్తారంట నేను విన్నా ని మనం చూడలే కదా అక్క చూస్తే
ఉ ఇప్పుడు ఈ సాలజ్యం యగంకి వెళ్లారా బిర్లా మందిర్కి
ఆ వెళ్ల్ాం వెళ్ళాం వెళ్ళాం బిల్లా మందిర్ బాగుంటది అదేంటి ఏంటంటే మొత్తం ఈ మార్బుల్ తోటే
ఆ వైట్ మార్బల్
ఆ మనం పైకి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కి అక్కడ టెంపుల్ పైన ఉంటుంది మొత్తం వైటే మార్బుల్ అక్కడికి వెళ్ళి మనము మాట్లాడిన వాయిస్ మొత్తం ఎట్లా వస్తుంది అంటే రీసౌండ్ వస్తుంది అక్క ఆ ఇప్పుడు ఒక కొండ మీదలాగా ఎక్కుతున్నట్టుంటదని కానీ మొత్తం మార్బుల్స్ గుడి ఆ స్టెప్స్ బాగుంటది తెలుసా చాలా బాగుంటది
ఇది నైట్ టైము బాగా నెక్లెస్ రోడ్డు దగ్గర ఉంటదంట కదా బాగుంటదంటద అక్కడ అంతా
అవునక్క అటు సైడ్ ఇంకా నైట్ టైం ఏంటంటే మంచి మచ్చగా లైటింగ్స్ పెట్టి జనాలు వచ్చే పోయే వాళ్ళు షాపింగ్ అని బాగుంటది ఎప్పుడు రష్యా ఉంటది కదా సిటీస్ లో
అవునవును అంటే పర్టికులర్గా మా ఫ్రెండ్స్ వెళ్ళారు
ఆ
అనమాట మా ఫ్రెండ్స్ చెప్పారు ఇటుక్కడ బాగుంటుంది హైదరాబాద్ వెళ్ళండి
అసలు ఇంక ఇప్పుడు చ ఇప్పుడు రంజాన్ సీజన్ కదా ఇంకొ ట్వంటీ డేస్ లో వాళ్ళకి ఫెస్టివల్ ఉంది
ఉహూహూ
ఆ ఆ ఆయి తే అక్క మొన్న మేము మామూలుగా వెళ్ళాం అట్ల పిల్లలతో బయటికి అసలు నమ్మవు కానీ కొంచెం కూడా గ్యాప్ చెప్పలేదు మొత్తం ముస్లిమ్స్ షాపింగ్ వచ్చారు
ఆహాహ ఇప్పుడు మదీనా దగ్గర కూడా మంచిగా సేల్స్ పెట్టారంట కదా
అసలు మద్యానాలో అయితే ఎంత వెరైటీ డ్రెస్సెస్ వచ్చాయ తెలుసా శారీస్ తక్కువ కాస్ట్ లో కాస్ట్
ఈ జ్యవెలరీ కూడా వచ్చాయా ంటా వెళ్ళు అని చెప్తున్నారు
జూ బుర కాసు ఇప్పుడు వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి కాన్ని
అవునవును
చాలా బాగుంటాయి తక్కువ లో కాస్ట్ డైలివరీ శారీస్ అయితే తక్కువలోనే ఉంటాయి
ఆహహా ఓకే రావాలి ఒకసారి ఈ సార్కి డ్యూటీ టైం
మ షాపింగ్ చేయొచ్చు తిరగొచ్చు ఎంజాయ్ గా ఒక ట్వంటీ డేస్ అన్న ఉండొచ్చు మీరు
మా సార్కిలి ఉన ర చూసి రావాలరా సార్కిేమో డ్యూటీ టైమ్ డ్యూటీ కుదరదు కే లీవ్ అంటే ఎన్ని లీవ్స్ సను ఉంటాయి అనమాట సార్ వి ఆ సా దానికి బట్టి చూసి రావాలి కానీ పిల్లలు హాలిడేస్ ఇచ్చిన్ దగ్గర నుంచి టూ డేస్ ఎ అవు హాలిడేస్ ఇచ్చి మమ్మీ ఏల్దాం ఏల్దాం ప్రతిసారి మా అత్తయ్య గారి ఇంటికికెళ్తాము పల్లెటూరు అనమాట అది అక్కడైతే ఎక్కువ పొల్యూష్ ఉండదు కదా
అసలు పల్లెటూరులో బాంటాయి కదా అక్క అక్కడ ఏమేమింటాయి మీ అత్తయ్య వాళ్ళ ఊరిలో
మేము పోలం వేస్తాం రా అక్కడ మాకు పెద్ద ప్లేస్ ఉంది అక్కడ
ఆహా
పొలం వేస్తాము అక్కడ మా అత్తయోలు వ్యవసాయం చేస్తారు అనమాట
ఆ మంచిగా అసలు ప్రశాంతంగా ఉంటది కదా
అసలు పల్లెటూర్లో బెటర్ రా సిటీ కన్నా
వేస్ట్ అక్క సిటీస్ చాలా పొల్యూషన్ ఎ ఎక్కువ రష్ మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ పల్లెటూర్లో అయితే హ హ్యాపీగా పని చేసుకుంటారు హెల్దీ లైఫ్ ఉంటది అక్కడ
అవును మనం తినే ఫుడ్ పట్టాయి కదా మన హెల్త్ ఉండేది ఇప్పుడు పల్లెటూరులో కూడా పిల్లల్ని పిల్లల్ని పంపిస్ తు ఉంటే ఎట్లా బిహేవ్ చేయాలి చిన్నమ్మ పెద్దమ్మ తాతయ్య నాయనమ్మ అని కూడా వాళ్ళకి రిలేషన్ తెలుస్తది మెయిన్
అవును షార్ప్ మైండ్ వాళ్ళు
అంటే వాళ్ళు ఏంటంటే ఆ పల్లెటూరు తీసుకెళ్తే ఒకలు ఎలా బిహేవ్ చేయాలి పక్కన వాళ్ళ తోటి ఎలా మాట్లాడాలి అలా కూడా తెలుస్తుంది
అవును వాళ్ళకి అసలు వాళ్ళ పేరెంట్స్ ఎలా పడితే అలా మట్టిలో వదిలేసినా కాని పిల్లలు మట్టిలో ఆడి కూడా హెల్దీగా ఉంటారు
అవును ఇప్పుడు సిటీలో కం కంప్యార్ చేస్తే సిటీలో మీరు అన్నట్టు కా పొల్యూషన్ ఎక్కువే ఏదైనా ఫుడ్డు కొనాలన్నా ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కదా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది ఏం గావాలన్న వెంటనే ఆర్డర్స్ అక్కడ పెడుతున్నారు
అవే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాయి
ఇంటి వచ్చేసు గ్రాసరీస్ అయినా ఆన్లైన్ లోనే వచ్చేస్తున్నాయి మన ఇప్పుడు ఫుడ్ కూడా టిఫిన్స్ అన్ని కూడా ఫుడ్ ఐటమ్స్ సంబంధించినవి కూడా అన్ని వచ్చేస్తున్నాయ్ మన జ్యువెలరీ గాని డ్రెస్సెస్ గాని అన్ని వచ్చేస్తున్నాయి సిటీలో అలాగే కానీ పల్లె టుర్ లో ఏంటి ఇప్పుడు మనం చేతితోటే వండాలి
అవు ఎప్పటికప్పుడు ఫ్రెష్ మీ అత్తయ్య వాళ్ళు కట్టెల పోయ వాడతారా
అంటే కట్టెల పొయి కూడా ఉంది అంటే ఆప్షన్ అనమాట అది ఇది రెండు యూజ్ చేస్తారు గ్యాస్ ఉంది కట్టెల పోయి ఉంది అనమాట
మరి కట్టలు ఇంకా మంచి ఫుల్ కదా అక్క అక్కడ అసలు
ఆ చాలా ఇప్పుడు మా అత్తయ్య గారు ఇంటికెళ్ళిన పిండి వంటలు కూడా కట్టల పొయ్య మీదే చేస్ స్తారు మరి ఫుడ్ కూడా ఫుడ్ కూడారా ఇదేం అంటే ఇప్పుడు మన గ్యాస్ మీద వండిన ఫుడ్ టేస్ట్ వేరుంటది
అవును వాటి మీదా చాలా టేస్ట్ ఉంటది
ఆ ఇంకా సీజన్ బ ఇంకా ఎక్కువ క్వాంటిటీ అనుకోండి కంపల్సరీ కట్ అత్తే కట్టెల పైన చేస్తుద్ది వంట
కానీ మంచి రైస్ కూడా మీకు వాళ్ళే ఇస్తారు అక్క రైస్
ఆ మేము పోలం అ మా అత్తయ్యలు వరిపొలెం వేసినప్పుడు పంపిస్తారా
అంటే మరి ఆ రైస్ ఎక్కువ పాలిష్ ఉండవు కదా మా దగ్గర దగ్గర అయితే అక్క కొనుక్కోవాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటది ఒక బ్యాగ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ అది మొత్తం వైట్
ఇటు ఉంటది థాట్ టు ఏంటంటే అందులో ప్రోటీన్స్ ఉండవు ఫుడ్ లో తింటున్నాం అంటే తింటున్నట్టే ఇప్పుడు మనం పొలంలో నుంచి మనం డైట్ తీసుకున్నాం అనుకోండి మనకి కూడా ఎక్కువ కాస్ట్ కూడా సెట్ అవుతుది మంచిగా ఒకసారి ఒక త్రీ కింటాల్స్ తీసు చకున్నాం అనుకోండి
అక్క మరి అవి పొలి అంటే ఏమంటారు వీటికి పాలిష్ తక్కువ కుంటది కద మీరు తిననికి
ఆ పో ఆ పో అంటే మా అత్తయ్య వాల్ సామోసాలు వేస్తారు ఇప్పుడు వేసవి కాలంలో వస్తాయి కదా అవి కూడా వేస్తారు ఇంకా సీజన్ బటి వేస్తారు మాక్సిమం అయితే ఇంకా సామోసారే వేస్తారు ఎక్కువ
కానీ మీరు తిన్నంత హెల్దీ ఫుడ్ మేము తినలేము సిటీస్ లో ఉంటది అక్క ఏదైనా ఫ్రూట్స్ కొనాలన్నా అవి కానీ ఆపిల్స్ కూడా ఈ రోజుల ఇంజెక్షన్ అంటున్నారు మీకయితే ఇప్పుడు కొబ్బరి బాండాలు కూడా మీకు మంచి ఉంటాయి అనుకుంటాట్
అవునవును కొబ్బరి బొండాలు మళ్ళీ మామిడికాయ చట్నీ కూడా పెట్టాము రీసెంట్
ఆ తినే మాడికాయలు కూడా ఉన్నాయ మీ అత్తేవాళ్ళ ఇంట్లో
ఆ ఉన్నాయి ఉన్నాయి రీసెంట్గా పెట్టాడు మా అత్తయ్య వాళ్ళు చట్నీ పెట్టారు పిల్లలకి సపరేట్ గా అంటే మనకు తోట ఉంది కదా మామిడి తోట
బా అంత బాగుంటదో అసలు ఈసారి వచ్చినప్పుడు ఒకసారి వెళ్దాం అక్క ఒకసారి వెళ్ళి మీ ఆ విలేజ్ దగ్గరకి వెళ్ళి మంచిగా ఆ ఫ్రూట్స్
ఎంజాయ్ చేస్తారు
అదే అదే మీరూ వస్తారు కదా ఆ మీరు వచ్చాక ఒకసారి మీరు వచ్చాక మనం ఈ వండర్లా ఇవన్నీ సిటీలో తిరిగాక తర్వాత ఒకసారి మళ్ళీ ప్లాన్ చేస్తాం విలేజ్ కి రావాలని అక్కడే పీస్ఫుల్ గా ఉంటది అక్క
అసలు మన ఫుడ్ కూడా ఇప్పుడు బయట మీరు ఇప్పుడు సిటీస్లలో ప్రతి ఫ్రూట్ కొనాల్సిన సింధీ ప్రతి ఫ్రూట్ కొనాల్సిందే ఇప్పుడు నాన్ వెజ్ కూడా, చికెన్ని చిన్న కోడి పిల్లని ఇంజెక్షన్ వేసి పెద్దగా చేయ అ తినడం వల్ల మనకి ఎఫెక్ట్ కావడము అట్లా అవుతుంది కదా పల్లెటూరులో ఏంది మాకు సీ మాకు శీతఫలాలు ఉంటాయి కదా, ఈ చెట్లతో అంటే రైట్ ప్రతి ఇంటికి చెట్లు ఉంటాయి.
వెరీ అసలు చాలా హ్యాపీ లైఫ్ మీదే ఇంకా చాలా హ్యాపీ లైఫ్
ఇంకా మాకు ఈ మిర్చిలు కూడా, అంటే కెమికల్ ఏం అంటే మందు కలిపినాయి కాకుండా, ఇప్పుడు మార్కెట్ లోన్న మందు కలిపినవి వస్తున్నాయి కదా అట్లేం కాకుండా మనం డైట్ పండించుకోడమే కదా
అసలు దా అవే మంచిది బ్రేక్ఫాస్ట్ చేసార అక్క
ఆ అయిందిరా అయింది కంపల్ ఎప్పుడో అయిపోయింది
నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పెట్టాను కాని ఇంక నేను తిన్లే, వీళ్ళేం ఒకటే ఆడుతున్నారు ఇంక నేను చెయ్యాలి ఇప్పుడు చేస్తా మరి ప్రి ఉన్నప్పుడు మరి ఏదో ఒకటి అడిగి నాక్ కన్ఫర్మ్ చేయి మీరు వచ్చాక తర్వాత విలేజ్ కు వస్త ఆ మీరు అడిగి వచ్చే ముందు చెప్పండి వన్ వీక్ లో లోపు అప్పుడు ప్లాన్ చేద్దాం
ఓకే ఓకే రా మరి బాయ్ బాయ్